ఆ చెప్పండి
చెప్పాలి మేడం
ఎందుకు అగట్లేదు అనీ చెప్పారా ఎందుకు ఆగట్లేదు అనేసి ఒక మాట అనార అడగార
అడుగారు చెప్పండి ఎందుకు వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వాలిగా
అడగలి కదా ఎంత పెంచుకోవాలి ఎవరికైనా ఇవ్వాళ రేపు మొబైల్ లేంది అదే ఎంత
చెప్పాలి ఏం చేస్తున్నారు మరి
ఇగో నాకు కొన్ని టాస్క్లు వచ్చాయి అవి కంప్లీట్ చేస్తు మే కూడా పారు ఓకే
వర్షం పడతందా అడా
వర్షమంట ఫుల్ళు ఒక్కబోస్తుంది చల్లగా ఎక్కడ పడుతుంది లట్ సైడ్ పడుతుంది కంతున్నారే రేపు రెపరె
పోయి రావాలి నడుచుకుంటా అట్లా రోడ్ దాటి పోయి రావాలి చల్లగ ఉంది.
చల్లగుందా ఇట్ సైడ్ వేడి వేడిగానే ఉంది అమ్మా ఎందుకు వచ్చన అన్నారు పడుతుంది ఆ వేడికి నైట్ మాత్రం చలి పెట్టింది కాసేపు లేపి టాబ్లెట్ వేస్తున్నా అవున్
ఉ
వన్ థర్టీకిఏమో థర్టీ టూ వన్ థర్టీ నుంచి స్టాటైంది అసలు టూకి టాబ్లెట్ పడకుంటే నిద్ర పట్టలె బాటిల్స్ పెట్టేసరికి బాడి పెయిన్స్ ఫుల్లు రావట్లేదుగా బోనస్కి వేరే డాక్టర్ని పిలిపించి శిరంజీ ఎక్కించుకున్నాను అంటే ఎన్నో సంవ తర్వాత మళ్ళీ తెలియను ఇక్కడ
రెండు సంవత్సరాల తర్వాత ఫైల్ అయిల్ల
సేలైన్ సేలైన్ ఎక్కడం గ్లూల్కోజ్
ఉహు
ఫోన్ పాలగ్గొట్టద్ధండి అ చెప్పండి ఏం చేస్తున్నారు అందరూ ఏం మేడం నాకు తెలీదు ఈరోజు
ఏం లే అందరు మనిషికో ఫోన్ బట్టి మాట్లాడతనే ఏం పని మ్
టైం పాస్ అవుతద మీకు రూమ్ లో మరి టైం పాస్ అవుతద అండి మీ రూమ్ లో మరి
ఆయితది
మ్ హు ఇంకా
అఆ..... తనాన ఆహ్! మీరు ముస్లిమ్సా
అవును
ఓకే మరి తెలుగు బానే మాట్లాడుతున్నారు
తెలుగు వస్తదిగా చిన్నప్పుడు ఇక్కడె మాది పల్లెటూరు అనమాట అ
మ్ హు
మా ఫ్రెండ్స్ అ ఆల్మోస్ట్ మా ఫ్రండ్స్ తెలుగు అమ్మాయిలే ఉన్నారు ఎక్కువగ
ఓకే
మ్ ఆవ్ ట్రెస్టింగ్ పల్లెటూరు
మీ ఊరు పేరు ముస్లిమ్సా
అవును అన్నారు కదా ముస్లిమ్స్ పల్లెటూరు అనేసి
మ్
మ్ ఎందుకు తెలుగు బానే
అనియ తెరియ
అవునా ఏమో తెలుసు అంటారు బా మాట్లాడరు అంటారు మరి బెదిరిస్తారు
అన్నోళ్ళకు రాదు కావచ్చు
కదా అదే అనుకున్నా స్టైల్ గా మాట్లాడిద్ది అంటారు మరి
మ్ ఇడనే స్టైల్ లేదు పాడు లేదు బొంగురు బొంగురు
మరి వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు
ఎవరు
మా ఫ్రెండ్స్ అలానే ఫీల్ అవుతారు స్టైల్ గా మాట్లాడిద్ది అనేసి అయ్యో ఇంతేనా
ఆళ్ళకి ఏం తెల్వదండి
మీ మరదల్ మీ కాంటాక్ట్ లో ఉందా అండి
లేదండి
నార్మల్గా ఉంటారు కదా
ఉంటారు కదా అప్పుడప్పుడు
ఏదైనా హెల్ప్ కోసం కాల్ చేస్తారా లేపోతే సమ్ ఏదైనా వేరే వర్క్ ఆ పని అంటే ఎలాంటి పని
ఇలాంటి పని అంటే ఆ ఏవన్నా జాబ్స్ ఉన్నాయా ఈ బస్ ఎటు పోతది ఆ బస్ ఎట్ టు పోతది ఈడికి పోవాలి అంటే ఏ బస్ ఎక్కాలి అట్లాంటి పనులు
అయ్యా అవునా
ఉమ్ నేను బస్సు లెక్కా అని చెప్తా నా వేలువ ఇక చెప్ప
మరి మీకెందు కంత పొగరు మరి చెప్పొచ్చు కదా
నేను బస్సులు ఎక్కడ వాటి గురించి వెళ్ళినప్పుడు నేను చెప్తే ఆమె ఒ అడి కాకపో ఇంకొక కడికి పోతంది
అయ్యో
అయ్యో బస్సుల మీద నెంబర్లు ఉంటాయి అడ్రసులు కూడా ఉంటాయి ఆగా చూసి ఎక్కచ్చుగా
హమ్ అంత తన ఎన్ని ఇయర్స్ అవుతుంది అక్కడ ఉన్నప్పటికీ
ఉమ్ వన్ ఇయర్ కావచ్చు
వన్ ఇయర్
అవు
అన్నీ అలా తెచ్చిపోతుందే తెచ్చట్లోనే అర్థంమవుతుంది
ఉమ్ ఎడ్డనండి కొంచెం ఎడ్డి
ఎడ్డి మాల
ఐ మీన్ తొందర గుర్తు పెట్టుకోరున్నంటు కొన్ని నిమిషాలు
అదే మేము కూడా అంతే
అవునా
ఎట్టు వెళ్ళిన ఏం కొట్టుకున్నాలు మళ్ళి ఫస్ట్ క నుంచే కొట్టుపోస్త తర్వాత కొట్టు ఒకసారి ఇక్కడికి ఎక్కాము అని ఇక్కడికి వచ్చాము అనేసి అ హెల్పింగ్ నెస్ చాలానే ఉంది అయితే మీకు
ఉంది ఏదో అట్లా కొద్దిగా
మరి మీ పిల్లకి మీరు హెల్ప్ చేసా స్తారా
ఎవరికి
మీ పిల్లకి మీ పిల్లకి ఆ పిల్ల అంటనే ఎవరికి అంట
మా పిల్ల నా దగ్గర మా పిల్ల నా అక్కడ తప్ప నా దగ్గర హెల్ప్ తీసుకుంటేది నా అక్కడ కచ్చరకు
అయ్యో ఎందుకలా మరి
అంతే తిట్లు తింటారు అంతే
స అంటే తనకు తిట్లూ తినడమే ఒకటి తెలుసు ఇంకా వేరేది ఏంది తెలీదు
లేద ఏమి తెలీదు అద్దన్న పని అద్దక తింటది అన్నట్టు
అంతే అది అలవాటు కావచ్చు మేబీ తను కది అలవాటు కావచ్చు ఎందుకోరు
అందుకే అలవాటునే వంచుత దొరికినప్పుడు వంచుత అలవాటు
వంచ కుడదు సరే అన్నాలి
వంచాలే పొమ్మిరుస్తకని సెట్టు కాదు
ఇప్పుడు కొన్ని మాటి వనని బర్రెలు ఉంటాయి వాటికి ఏం చెప్తారు
ఆ
ముక్ కు తా ముక్కుకు తాడగట్టి కట్టగడతరు ఎందుకు
క
అటు ఇటు ఉరికినప్పుడు అది ఏమైతుది ఆ కట్టె దాకే దాని ముక్కన వస్తుంది సో దన్ సక్కదు ఎలా నడుతది
ఉహు అంత ఇది కుడా ఉండ కూడదు
ఉండాలండి కొన్ని కొన్ని విషయాలలో ఉండాలి లేకపోతే పక్క పొలాలలో పోయి తింటే ఊరుకుంటారా అందరు
అ అలా అంట అలా కూడా ఉంటందా పక్క పొలల కి కూడా వెళ్తారా
వెళ్తయ్ గా మరి బర్రెలు
ఎందుకు మరి మీ మీ ఆలోచన ఆలా ఉంది తప్పుగా అవు
తప్పు ఉంద అంటే అట్లా పక్క పొలలు అనేటివి ఆ ఏంటి అది పిల్ యఅన్నట్టు రా రా రా నన్న తిను తిను తినో అని
పచ్చగడ్డి ఉంది ఇక్కడికి రా రా ర
మనం మన బర్రెకు తాడు కట్టి పెట్టిన మంటే పోదు అట్లా మనం కట్టక కట్టకుండా ఉంటే పోయి తిన్నదనుకో మళ్ళా మనకి కే ఇబ్బంది
మరి మీ పిల్ల మిమ్మల్ని అలానే కట్టేసిందా
నేను అట్ల పోను పక్క పోలాల లోకి అన్ని బర్రెలు ఓకేలా ఉండవు
కొన్ని బర్రెలే ఉంటాయి అక్కడ నాకు నాకు మా ఓనర్ ఉన్నా మా ఓనర్ చూసుకుంటాడు కాబట్టి నేను చక్క దారి పోత అట్ట పక్కదారులు తోక్క
ఏవో మరి ఇయాన్ రేపు ఈ బర్రె కూడా అన్ని బర్రె లు ఒకే రూట్ అటు ఒకటి ఇటు ఒకటి పోతది ఎవరికిి ఎం తెలుసు ఏది పక్కదారి పట్తదో
ఇదే అలా మంచి గా పోయే బర్రె ను నేను పక్కదారి పోయే బర్రె మా పిల్ల అందుకే కొద్దిగా తాడు కట్టి సిడిగిెస్తాను ఇప్పుడు ఇప్పుడు అట్టయితే అంతలేదు వింటది మాట వినకపోతే వినేటట్టు చేప్తా నైన్
మీకు కొంచెం కోపం ఎక్కువండీ
అవును చెప్పినా కదా చూ చిన్న నిన్న చూసింది దెబ్బకి జ్వరం వచ్చింది
అదే కొంచెం పడిన మార్చుకుంది పాపం తన కూడా సెన్సిటివ్
సెన్సిటివ్ ఉన్నప్పుడు చెప్పినట్టు ఈనాలే అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు వద్దన్నప్డు అంతక తింటే గొడవలు అయితయి అదే ఉప్మా మా అయ్య కూడా బానే చేతడు
అ గొడవ కొంచెం నరకమే కావచ్చు మీకు
హుమ్ అఓ
ఇప్పుడు వదిలేస్తావా ఏమా అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు
కానీ వదిలేయరు గా ఉమ్ వదిలేస్తే తన్నులు తింటారు గా అ అంటయి ఇరువ పది ఆ కొంచెం బెట్టు
డిపార్మెట్ డిపార్మెట్ంట చెప్పాలి
పోరిగా మాట్లాడుతున్నారు మరి
ఇప్పుడు లేచాను కదా కొద్దిగా బోరు ఉంటది
సరే సరె
మకు బాగా ఇంకా ఏం స్పెషల్ ఉంటది మరి ఇవాళ
స్పెషల్ ఏంట వంటలోనా
చెప్ప దిసిన్ని చెప్పలేంద సినిమా మేమయింది సినిమాకేమైంది
మావాడు గొడబడుతనని జరగచ్చంది రేపు వెళ్తాం
అదే మంచిషలే అని చెప్పినా సపరేట్ జర పెట్కో కొట్ట మనర ఇద పెట్టుకొనిచ్చరు ఇంకా పది నిమిషాలు పట్టలేదు సరేైన మొత్తం ఇంట తెగు ఇకా ఎక్కువ తెచ్చుకో అ అ
వెళ్ళీ అన్నవాళ్ళ కూతుూర్ని చూడలేదు నేను ఆ అన్న వాళ్ళ చతుంది సాలడేస్ అవుతుంది
చెక్ చేసి చిక్ చేస్త
ఓ
ఇన్న బందరి
ఇంత నా కూూడదు కదా
అవునవును ఏ ప్రబ్లం ఆ చూడాలి ఇదే మీరు వింగర్లు ఇప్పుడు సీఎ విధంగా ఉన్నారు చిన్నలంగా అ వా పట్టుకోండి చిన్న లంగాని పట్టుకోవచ్చు చెడిగేసు
చిన్న లంగాక ఇస్తాంలేేమ వాడే చేసుకు వాడు ఇప్పుడే అంటున్నాడు చేసుకుంటాం అనేసి అంటున్నాడు వాడే
ఆ గదే ఇప్పుడే చెప్పు